బావున్నా నువ్వు బావున్నావ
ఎం చేస్తన్నావ్
ఎం చేయలే కలీగ్ ఉన్న నువ్వు ఏం తీన్నవ
హమ్ తిన్న నువ్వు తిన్నవ
ఆ తిన్న
హమ్ ఎం తింటివి
నేన అదే ఏదో కరీ వేసి చిన్న ఎరగడల కూర అనేసి చిన్న ఎరగడ్డల కూర ఇంకా ఏం చేస్తున్నావు ఏమనుకుంటున్నా
నేను ఏం చేయలేదు ఇట్లే కొంచెం స్టార్టప్ ఐడియాల మీద పని చేస్తున్న మన కాలేజ్లోనే ఏదన్నా స్టార్ట్ చేద్దామ అని తన్ేసాను
ఏ ఫీల్డ్ లో స్టార్ట్ప్ చేయాలనుకుంటు తెనం
స్టార్ట్ప్ అంటే నాకు హెల్త్ కేర్ హెల్త్ కేర్ ప్లస్ టెక్నాలజీ కలిపి రం ఈవె రెండు కలిపి ఐడియాలు బాగా నచ్చుతా నయి మెయిన్ గా వచ్చి రూరల్ అంటే విలేజెస్ ఉంటాయి కదా విలేజెస్ ఏరియాస్ లో బాగా యూస్ఫుల్ అయ్యేది ఏమైన్నా చేయాలని అనుకుంటాను
అవును చనా బాగుంది ఐడియా కానీ అలాంటి స్టార్ట్ప్ ఏదైనా స్టార్ట్ చెయాలంటే కొంచెం కష్టం అనుకుంటా కదా
ఉ అవునా కష్టమే కానీ చిన్నగా స్టార్ట్ చేస్తే మన ముందుగా ఒక ఒక ఏమైనా ప్రాబ్లమ్ ని ఫస్ట్ తెలుసుకుంటే ఎగజాంపుల్ ఇప్పుడు విలేజెస్ లో హెల్త్ కేరే తీసుకో సరిగ్గా ఉండవను దాంతొ అవైలబుల్ గా ఉండరు విలేజెస్ లో హాస్పిటల్స్ అట్లే దాని పైన వర్క్ చే వద్దాం అనుకుంటాన్న
ఆ కరెక్టేలే అక్కడ చాలమంది డాక్టర్స్ కూడా ఉండారు వాళ్ళకి ఈజీగా అందుబాటులో ఉండరునుకుంటా అప్పుడు చాల మిస్ అయినవా
అంటే నేనొక మొబైల్ యాప్ తో పార్టీ ప్లస్ చిన్న ఎంబ్రాయిడ్ డివైసెస్ ఉంటాయి కదా
ఆవ్
అదె డెవలప్ చేయాల అనుకుంటాన్నాను అది బేస్ హెల్త్ డేటాని తీసుకొని ఇప్పుడు డాక్టర్కి సెండ్ చేసేలాగా ఏమన్నా ప్లాన్ చేద్దామ్ అనుకుంటున్న
ఓ వావ్ కానీ గ్రామం లో అంటే విలేజెస్ లో నెట్వర్క్ చాలా స్లోగా ఉంటుంది కదా
ఉ స్లోగా ఉంటుంది నెట్వర్క్ ఇష్యూస్ కూడా ఉంటాయి ఇప్పుడు మనకి రీసెంట్గా ఎంబ్రాయిడ్ పైన వర్క్ షాప్ జరిగింది కదా అందరు ఐఓటీ పైనే చేస్తాన్నారు అట్లా అంటే నేన్ నేను కూడా ఆలోచిస్తున్నా లో పవర్ ఓ నెట్వర్క్ ఏమన్నా లేదా అని ఎస్ఎంఎస్ ద్వారా కూడా లేకుంటే పని చేసేలా ప్లాన్ చేస్తాను నేను కూడా అట్లా ఎమన్నా దొరుకుతాయి ఏమో ఐడియాస్ అని
అది కూడా చాల ప్రాక్టికల్ గానే ఉంది ఇకా మన బీటెక్ ప్రాజెక్ట్ కి సరిపోతుందేమో కదా
ఉ అవును అది అదే నా ప్లాన్ కానీ ప్రాజెక్ట్ కూడా చేస్తాను తర్వాత అ స్టార్టప్ స్టార్టప్ లాగా మార్చుకుందాం అనుకుంటాన్న నేను ప్రాజెక్ట్ చేసి ఇక చస్తాం స సస్ సక్సెస్ పుల్ అయితే ఎంత వ అంత స్టార్టింగ్ లాగా మార్చుకుందాం అనుకుంటాను
ఉ అంతేలే రాను టీం గురించి ఎమన్నా ఆలోచించినవా
ఉ ఇంకా లేదు చూస్తాన్నాము ఎవరైనా మంచిగా అంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట ఒకరికి వచ్చి బాగా సాఫ్ సాఫ్ట్వేర్ లో బాగా నాలెడ్జ్ ఫండ్ బాగా నాలెడ్జ్ ఉందన్నమాట ఒకరికి సాఫ్ట్వేర్ లో ఇంకొకరికి వచ్చి హార్డ్వేర్ లో బాగా నాలెడ్జ్ ఉంది అనమాట వాళ్ళతో కలిసి పని చేయాలను కుంటాన ఎందుకంటే ఇద్దుది బాగా బ్యాలెన్స్ అయితుందని
ఆ కరెక్టే లే అపుడ్ చాలా మంచిగా బ్యాలెన్స్ అవు క ఫండింగ్ కోసం ఏమైనా ప్లాన్ ఉందా
ఉ ఫండింగ్ అంటే ఫస్ట్ కాలేజ్లో ఇనోవేషన్స్ వాళ్ళ దగ్గర పోయి చెప్తానన్న ఐడియా ఇనోవేషన్ సెల్స్ లో పోయి అప్లై చేస్తాను తర్వాత ఏమన్నా వాళ్ళు ఏమన్నా వాళ్ళకి ఐడియా నచ్చితే తర్వాత గవర్నమెంట్ గ్రాంట్స్ ట్రై చేస్తాను
ఉహు ఆ అంటండి మంచిగా ఆలోచిస్తాను ఆ అలాగే మార్ కిట్లి ఇలాంటి ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నాయేమో చూడు ఒకసారి
ఆ చూడలా చూసినా కూడా ఉన్నాయి కానీ అవి చాలా కాస్ట్ ఎక్కువ అన్నమాట
ఆహా
అందుకే మనం కొంచెం తక్కువ కాస్ట్లో చీప్లో అంత చీప్ కాకుండా అంత కాస్ట్ కా కాకుండా విలేజెస్ అఫోర్డ్ చేసేంత అంతగా అంత రేంజ్ లో అ ఇంత రేంజ్ లో చేస్తే బాగుంటుంది అని అనుకుంటన
ఉ అది కూడ కరెక్టే అది కాస్ట్ చెప్పు పెట్టుమని నీ చాల మ- ముఖ్యం అది ఇంకా రవలెగాస్ అంటే చాల యూస్ అవుతుంది
ఉ ఇంకా ఏమంటే ఇది నేను ప్రిపేర్ చేస్తున్న డివైస్ యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి అని అనుకుంటానా అది చాలా క్లిష్టంగా ఉం అంటే వాళ్ళు వాడుతారో లేదా డౌటే కదా ఇప్పుడు ముందే వాళ్ళు విలేజెర్స్ అందరు ట్రెడిషనల్ వే ని ఫాలో చేస్తారు మోడర్న్ వేస్ ఎవరన ఫాలో చేస్తార చెప్పు కొంచెం మిషనరీ అన్నా వాళ్ళ కెయ్యో మిషనరీనా మన మా వల్ల కాదు అంటరు
ఆ కరెక్ట్ సింపుల్ గా ఉంటేనే అప్పుడు అందరు ఉపయోగిస్తారు వాళ్ళకు కూడా అర్థం అవుతుంది
ఉ ఉ అంటే నేను కూడా ప్లాన్ చేస్తానను ఒక బటన్ నొక్కి అయితే డేటా పంపించేలాగా ఇప్పుడు ఎన్నో గవర్నమెంటు మోటర్ ఆన్ చేసేకి సిమ్ ఏదో ఇచ్చిందంటే మిస్డ్ కాల్ ఇస్తే ఆన్ అవుతుంది కదా అట్లా ఏమన్నా ఇన్నోవేట్ చేద్దామని అనున్నా నేను
మ్మ్ మ్మ్ అవును ఆలానే చెయి మ్మ్ ఇంకా టెస్టింగ్ ఎలా చేస్తావు
టేస్టింగ్ ఇంకా ఏమనుకోల ఒక ప్లాన్ ఉంది మైండ్లో అయితే ఫస్ట్ ల్యాబ్లెలో టెస్ట్ చేసాను ప్రోడక్ట్ని తర్వాత ఒకవేళ సక్సెస్ అయితే అని విలేజ్ లో పోయి ట్రైల్ చేస్తా నన్ని
ఆ కరెక్ట్ అలే మంచిగా ఉంది అప్పుడు మనకి వన్ ఫీడ్బ్యాక్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనం
మ్మ్ అవునుదే కదా అ చాలా ఇంపార్టెంట్ వాళ్ళ ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్ ఏమైనా డ్రాబ్యాక్స్ అడ్వాంటేజెస్ డిసఅడ్వాంటేజెస్ ఏమైనాంటే ఇంప్రూవ్ చేసుకోవచ్చు
అవును నువ్ ఇంత టైం లో పూర్తి చేయలే కుంటాను ఈ ప్రాజెక్ట్
నేను వచ్చి ఫస్ట్ ఒక ఈ ఒక ప్రోటో టైప్స్ ఈ ఒక ప్రోటో త్రీ మంత్స్ పడుతుంది ఫుల్ కావాలంట అంటే మొత్తం చేయాలంటే ఫుల్గా త్రీ టైమ్స్ మాక్సిమం పడుతుంది
చాలా బాగుంది నేను నీ సహాయం చేయాల అనుకుంటన్న
హమ్ నిజంగా నా చాలా సంతోషంగా ఉంది చాలా మందికి చెప్పినా కానీ ఎవరు ఈ మాట అనలేదు
నాకు మిషన్ లర్నింగ్ మీద కొంచం ఇంట్రెస్ట్ ఉంది డేటా అనాలిసిస్ లో అట్లా ఏమైన్నా నీక్ ఉపయోగపడే
మ్మ్ అవునా అప్పుడైతే మనం పేష పేషెంట్స్ రిస్క్ కూడా ప్రిడిక్ట్ చేయొచ్చు ఇప్పుడు నీకు ఎట్లా మిషిన్ లెర్నింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంది అంటు అన్నావు కదా
మ్మ్
ఇప్పుడు ఏమన్నా డిసీజెస్ వస్ కవేయమన్నారు ఏమనా ప్ర చేయచ్చ అనమాట
మ్మ్ ఈ మిషన్ లెర్నింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఇంకా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఈ ప్రాజెక్ట్ ఒటికె
ఇంకా ఇది చాలా యూజ్ అవుతుంది అనమాటన్ని మనం చిన్నగా మొదలుపెట్టి కొంచెం పెద్దదిగా మార్చుకోవచ్చు
మ్మ్ ఖచ్చితంగా మంచి ఐడియా ఉంది స్టార్టప్ ఎట్లయినా సక్సెస్ అవుతుంది లేట్ గా అయిన
కొంచెం కష్టపడితే చాలు సక్సెస్ అయితుంది
మ్మ్ అపుడు నిన్ను చూసి నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది
అంత మోటివేషన్ వస్త అంటే మీరే ఏమైనా ప్రాజెక్ట్ చేయొచ్చు కదా.
ఉ నాక్ ఆ ఐడియా రాలేదూ. ఏదైనా ముందూ
ఇప్పుడు ఎట్లా త రేటూలో వినే ప్రాజెక్ట్ చేయాలా కదా.
ఉమ్
ఇంకో ఐడియా ఉందీ ఎట్లా అంటే, ఇప్పుడు ఒక ఫిట్స్ వస్తాయి కదా వేరే వాళ్ళకీ. హ్మ్
అఆ
అదీ వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళకీ తెలీదు గదా. సడన్గా ఉండేట్టుండి పడిపోతారు.
హ్మ
చ్చేటప్పుడూ పక్కన వేరే వాళ్ళకి వే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు త్రీ టు ఫోర్ మెంబర్స్ ఉంటారు కదా. వాళ్ళకి మెసేజ్ పోయేటట్టు ఏమన్నా డెవలప్ చేయొచ్చు కదా.
ఆ అవును బాగుంది ఈ ఐడియా కూడా. చేద్దాం.
ఊ అయితే మనం నా ఇప్పుడు కలిసి పని చేద్దాం సరేనా.
ఊ ఊ సరే. ఈ వారం నెట్టి మొదలు పెడదాం అయితే.
ఉమ్ ఈ వారం లో ఒకటేలే, ఎట్లా ఫంక్షన్ ఉంది గదా నెక్స్ట్ వారం నుంచీ.
ఆ సర్ ఆ అలాగే.
ఆ ఫస్ట్ ప్లాన్ రెడీ చేసి, దాన్ని ఎట్లా ఫాలో అవ్వలనాని చూద్దాం.
మనం మంచిగ ఎగ్జిక్యూ ఎగ్జిక్యూట్ చేసీ. సక్సెస్ అయితే. మన స్టార్టప్ లాగా మార్చుకోచ్చు.
అవున్ అవును అవును ఇంకా ఇంట్లో అందరూ బాగున్నారా.
ఉమ్ అందరు బాగున్నారు. మీ ఇంట్లో బాగున్నారా.
ఉమ్ బాగున్నారు.
పనుకోలేదా ఇంకా.
ఇంకా లేదు. పనుకోమల్లి.
ఊహూ సరే అయితే. పనుకో పో రేప్ మళ్ళీ స్కూల్కి
అవునవును సెవెంతే
ఉమ్ సరే బాయ్
ఉమ్
ఇంతే గె